అందుకే మంచిగా మాట్లాడుతుంది ఏదో చెప్తునవ్
ఊ డార్జిలింగ్లో కదా అంత చేసిండేది అక్కడ స్టడీస్
ఉమ్
ఇంగ్లీష్ అందుకే అంత బాగా మాట్లాడుతుందేమో నువ్వు చెప్పినవ్ కదా అప్పుడే అక్క ఇంగ్లీష్ వేరే లెవల్ లోనే
ఊ ఆ
ఊ అట్లా
నిజంగానే ఊ మిగిలిన వాళ్ళతో మాట్లాడిన కదా వాళ్ళ అక్కడ ఇంగ ల్యాబ్లో వాళ్ళ ఇంగ్లీష్ కూడా నాక్ కంటే ఊ నాకైతే అంత మంచిగ అనిపీలేదు కానీ ఈ అక్కది ర్యాంప్ ఉంది తెలుసా సూపర్ మాట్లాడతాది టర్మ్స్ కూడా చాలా డిఫరెంట్ వున్నాయ్ మేబీ హ మెడికల్ ఫీల్డ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అవడంతో అందుకే క్యాచ్ అవ్వలే క్యాచ్ జేయలేకపోయినా ఏమో కానీ
అహ
ఇంగ అక్క స్టోరీలు చెప్పింది
ఆ అక్క లవ్ స్టోరిలా
ఊ ఇంగా రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయిందంట దాని గురించి జెప్పింది వన్ ఇయర్లో మ్యారేజ్ అంటా ఆ అన్న ఎంబిబిఎస్ ఆ చూచింది చూసింది
ఆ అక్క బాగుంటుంది అన్న బాగుంటాడేమో నాకు తెలిసి
అక్క బాగుంది అన్నా ఆ ఓకే
ఇంట్లోవాళ్ళు చూసి లవ్ మ్యారేజ్ కదా
ఊ అవును
ఉ ఊమ్ లవ్ మ్యారేజ్ కాబట్టి నీకు నచ్చలే ఇంట్లో వాళ్ళు చూసినంటే బానే ఉంటరు నాకు తెలిసి
ఉహ్ ఉహు
ఇంకే మళ్ళీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినావా
ఊ మాట్లాడినా
ఊ ఎట్లున్నారంట మీ తమ్ముడు ఊర్లా
అలా మా తమ్ముడు లాస్ట్ వీక్ ఏ ఇంటికి వచ్చిండు
ఉమ్
ఉమ్ లా అప్పుడెప్పుడో పోయిందంట ఇంగ రాలేదంట
ఊ మీ చెల్లికి ఇంకా ఎన్ని ఇయర్స్ ఉండాది
ఊ ఫోర్ ఇయర్స్ డిగ్రీ అది లా పో ఫోర్త్ ఇయర్ మొత్తం ఇంటర్న్షిప్ అంట
ఉహు అక్కడక్కడా ఇంటర్న్షిప్.
ఆడే హై వాళ్ళగా. ఆ శింసా రొయ్యనా రొయ్యనా అదే అనుకుంటా. ఉమ్ రొయ్యానే అనుకుంటామా.
ఎస్వికి దగ్గర ఉండే సిమ్స్ మళ్ళీ ఆపక్క ఇంకా లోపలి నడుచుకుంటు పోతే.
ఇది సిమ్స్స అయితే సమ్స్ మార్చడం ఉండేది ఏది. స్విమ్స్ ఏ కదా ఆ అయితే స్విమ్స్ ఏ.
ఆ నేను తాతకి రీసెంట్ గా హెల్త్ బాలేదా.
ఊ.
ఆ చనా సీరియస్ అయిపోయింది లే తాతకి.
ఊ.
ఏంది దేని వల్ల. లాస్ట్ మంత్ కాక లాస్ట్ మంతెమో హ జూన్ ఫస్ట్ కరెక్. క్ట్ గా జూన్ ఫస్ట్ మా తాత బర్త్ డే ఆ రోజే హెల్త్ ప్రాబ్లమ్ అయి. పోయింది న్ రాత్రి ఆ. సిమ్స్ తోడుకోన్ పోతే బెడ్స్ ఖాళీ లేవని చెప్పినారు.
మా నేనోట్ చెప్తామా సిమ్స్ కైతే తోడుకపోమాక్. ఏం చేసిననంటే అళ్ళు తెలుసా ఆ లావల్ల స్. సీనియర్స్ ఉంటారు కాద ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిందంట ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. అల్లకు ఆపరేషన్ ఒకట్ అప్ప చెప్తే కల్లుబికి బమ్బించ్.
అయ్యయ్యో.
అంద్లా చేసినర్ మా తోడకోపోమాక్ అడికి.
ఉ.
ఎంత కేర్లెస్ గా చేస్తారో తెల్సా అళ్ళు. ఎవర్మా రెస్పాన్స్ వీల్లు గవర్నమెంట్ హస్. స్పటల్ కద అని విచ్చలు విడిగా చేస్తున్నర్ అనుకుంటా.
మళ్ళీ రోయాక్ తీసుకోపోయినామా రోయా లో అడ్మిట్ చేసేసినాము. మళ్ళీ పర్లేదు కొంచెం తగ్గుతా తగ్గుతా వచ్చింది. నేను ఇంక ఎప్పుడుకో సడన్ గా మన కాలేజ్ లో కరస్. అమ్మమ్మ వాళ్ హస్. స్బెండే మామీద్.
ఓకే ఓకే ఉ.
ఇంకా ఆ రోజు కరెస్పాండెంట్ చేలిపోయినారని లీవ్ ఇచ్చినారులే.
ఉ.
ఇంగ ఆ రోజు నేనెళ్ళిపోయినా తిరుపతికి మార్నింగే పొద్దున్నే వెళ్ళిపోయి. అంటే అప్పుడు అందరు వచ్చినార్లే చూసేకి నేన్ లాస్ట్ లో పోయి చూసినాను. మధ్యాహ్నం కాడపోయి చూసిన నన్ను గుర్తు పట్టలేద్ తాత.
ఏ. ఏ మీ తాతక్ కూడా ఏంది చందిని వాలా తాతల మతిమర్పొచ్చిందా.
లేదు అది ఆప్ అదేంటి స్ట్రోకోచ్చింది.
ఉ.
మళ్ళీ చ్. ఫుడ్డు కూడా తీసుకోలేకున్నానంటే పైపులేసి ఫుడ్డు పెడతా అట్లా చేస్తున్నార్లే అప్పుడు అంత సీరియస్ అయిపోయింది.
అయ్యో.
ఇంకా డా అప్పుడు చూసిన నేను ఆ రోజంతా అక్కడే ఉన్నాన్లే సాయంకాలం వరకు మళ్ళీ సాయంకాలం బయలుదేరినాను. ఇంటికి
ఉమ్
ఆఫ్టర్నూన్ ఆ నేనెళ్ళినప్పుడు చేతికి సెలెన్ పెట్టిన్నారు
ఉ
అది చానా వాసిపోయింది ఎవ్వరు పట్టిచ్చుకోలా అసలు నేన్ పోయి ఏంది మామ ఇంతలావుగా వాసిపో పోయింది అని చూపిస్తే అవునే అని అప్పుడు చూసినారు అంటే పొద్దున్నుంచి జనాలు వస్తానే ఉన్నారు చూసేకి మా తాతని ఇంగ ఎవరు ఆ చేయినే చూడ్లా నేను పోయి చేయి చూపిస్ అయితే అవును చేయిని ఇట్లా అయిపోయిందని పోయి డాక్టర్ని అదే ఆడుంటారు కదా ఆ రూమ్ లో హెడ్డు వాళ్ళక్ పోయి చెప్తే ఆ రౌండ్స్ కొస్తారు డాక్టర్ అప్పుడు చెప్తామన్నారు మళ్ళీ వచ్చినారు అది తీసినారు వెళ్ళిపోనారు అంతే ఈ పక్క చేతికి అంట్ అంటే ఇంకెక్కడైనా పెట్టాలి కదా ఆ చేతికి తీసేస్తే సెలిన్
ఆ
అంతే ఎంతసేపు వాళ్ళు పెట్టనే లేదు తెల్సా మా అమ్మమ్మ ఒక్ పక్క లేసి అంటే తినేకి పోవాలి కదా అది పెట్టేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుం ఉంటుంది మళ్ళపోయి తినొచ్చు
ఆ
నేను అమ్మమ్మతో ఆడే కూర్చున్న అది వీళ్ళొస్తారు చూడు ట్రైనర్స్ వాళ్ళు వచ్చినార ఇద్దరేమో తిరుగుతాన్నారు ఫస్ట్ బెడ్ నుంచి ఈ అంటే రూమ్ కి ఎంటర్ అయితేనే ఈ అంటే ఆపోజిట్ లో బెడ్స్ ఉంటాయి ఆ పక్క ఈ పక్క
ఆ
వాళ్ళు డాక్టర్స్ ఈ సైడ్ నుంచి పోయినారు మా తాత ఈ సైడ్ నుంచి సెకండ్ బెడ్ అంటే ఆపోజిట్ లో నుంచి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ బెడ్ నుంచి అట్లా ఒక రౌండ్ వేసుకొని ఈ సైడ్ కొచ్చేందుకు లాస్ట్ నుంచి సెకండ్ బెడ్ అయితుంది
ఆ
వాళ్ళు ఉండుమా వస్తాం ఉండుమా వస్తాం అని ఎంత సేపు చేసినారు తెలుసా నాకైతే కోపం వచ్చేసింది ఆ చెయ్యి ఎంత వాసిపోయింది సెలైన్ ఎక్కడం లేదు ఏమై ఏమైనా ఏమైనా అయిపోతా ఎట్లా అనేసి కూర్చుని చూసుకో మా అమ్మమ్మ అప్పటికి చెప్తా అంది ఆ పక్క ఆపోజిట్ లో బెడ్ చూస్తా అంటే బాబు ఇది సెలైన్ తీసేసినారు పెట్టకపోతే ఏం కాదా ఈ చేతికి పెడతారా లేదా ఎట్ల బాబు చూడు అంటే ఆ చూస్తాను ఉండండి అని చెప్పి వెళ్ళిపోతారు
ఇగ ఎచ్చినోళ్లు
మళ్ళీ ఎప్పుడుకో వచ్చి పెటినారు
అ
ఆ రోజు అప్పుడు చూసినా ఒక పేషెంట్ ని ఇట్లా ట్రీట్ చేస్తారా అని ఆ రోజు చాలా మంది ఇట్లనే ఉన్నారు ట్రైనింగ్ ట్రైనర్స్ చాలా మంది ఉన్నారు
పొద్దునయితే ఇంకా అందరు ఆడనే ఉంటారంటవా ఆ మధ్యాహ్నం నుండి ఈవ్నింగ్ దాకా ఉండే వచ్చి ఆ అవును మధ్యాహ్నం నుండి ఈవినింగ్ దాకా ఉండేది వచ్చి ఆ ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఇంగా పీజీ వాళ్ళ ఏమో ఉంటా
మ్ మళ్ళా నైట్కి వచ్చినారంట మళ్ళా నే నైట్ ఫుడ్ తీసుకుపోయినాను మళ్ళీ నైట్కి వచ్చినారు ఆ ట్రైనర్స్ మార్నింగ్ ఉన్న ట్రైనర్ మళ్ళీ నైట్కి వచ్చినారు ఆఫటర్నూన్ లేరు వాళ్ళు
ఉమ్
ఆఫ్టర్నూన్ టూ క అంతా వెళ్ళిపోయినారు మళ్ళీ ఈవినింగ్ నైట్ షిఫ్ట్ ఇటుకి వచ్చినారంట ఓ సిక్స్ నుంచి అనుకుట సిక్స్ సెవెన్ నుంచో
ఆ
ఎప్పుడో నైట్కి వచ్చిన్నారు మళ్ళీ వాళ్ళు ఇంక అప్పుడు అడిగితే ఈడే ఉంటారు మా వాళ్ళు రాత్రి అంతా అంటే లేదు వాళ్ళు మళ్ళీ వెళ్లి పోతారు ఏమన్నా వర్క్ ఏమన్నా ఉంటే వస్తారు అని ఎందో చెప్పింది అమ్మమ్మ
హ్మ్మ్
వాళ్ళని చూస్తాంటే భలే ఉన్నారు ఒక్కొక్కరు వైట్ కోట్ లేసు కొని అందరు ఏదో నిజంగానే ఫ్యూచర్ డాక్టర్స్ అయిపోయే మాదిరి ఫోజులిస్తా
హ హే హ్
బాగున్నారు కొంచెే వాళ్ళని చూస్తాంటే అయ్యో మనమూ ఇట్లా డాక్టర్లా అయుంటే బాగున్నా అను కొంచెం ఆ ఫీల్ వచ్చేసింది అంతమంది ఇ తిరుగుతా చూస్తా అంటే
హ్మ్మ్
బావుండింది కొంచసేపు పైగా అందర బాగున్నారు అబ్బాయిలు లేరు అమ్మాయిలు లేరు
మ్మ్
చెప్తున్నాను కదా జూన్ ఫస్ట్ అట్లా అయింది మళ్ళీ ఆ వారంలోనే ఎప్పుడో మన కరెస్పాండెంట్ చనిపొయివుంటె ఒక రోజు లీవ్ ఇచ్చారు
ఆ అంటేలా ఉండే వర్క్ చేసే హాస్పిటల్లో నేను
కాదు రోయ్యయి ఇది
ఓకే
ఉ స్విమ్స్ లో ఏం చేస్తారు రొయ్యలో ఏం చేస్తారమ్మా
తెలిదు నాకు రెండు సేమే అనుకుంటా ఆల్మోస్ట్ సిమ్స్ నా తెలిసి ప్రవేట్ ఏమో లేదు కద రెండు గవర్నమెంటే
మా రక్తగానాలు తగ్గిపోయి అంటే ఉమ్ ఫీవర్ ఎక్కువ వస్తే రోయాకె కదా తీసుకుపోయేది
ఆ
ఓకే హ
నేను ఆ రోజు బస్సు ఎక్కడ దిగిన తెలుసా సిమ్స్ స్టాపింగ్ అన్నారు సిమ్స్ కడ దిగేసినా ఉమ్ స్విమ్స్ హాస్ హాస్పిటల్ ఏమో అనుకొని మళ్ళీ ఫోన్ చేసి సిమ్స్ కాదు రొయా అని చెప్పి మా మమ్మీ ఇంకా సర్లే అని సిమ్స్ నుంచి రొయాకి
ఇలా చెప్తూ ఉంటే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా మా
ఉ
ఆ ఏం చెప్తుందంటే అప్పుడే అక్క వచ్చింటారు అంటే యాక్సిడెంట్ అయ్యి వచ్చింటారంట సరిగ్గా చూసు ఇది ఒక అదే స్పాట్ ఆ తెస్తారు హాస్పిటల్ లో చచ్చిపోతారు అక్క అంటంది
ఉ
అమ్మ అనిపిస్తుంది నాకైతే
ఉ
అదే లా వాళ్ళ ఫ్రెండ్ నందిని అని ఇంకో పిల్ల ఉంది ఆ పిల్ల ఎమర్జెన్సీ బ్రాంచే అంటే ఆహా ఆయాక్సిడెంట్స్ ఇవేమన్నా వస్తే ఫస్ట్ ఆళ్ళ దగ్గరకే పోతారు
ఉ
ఉహు
ఆ రోజు నేను స్కిమ్స్ కాడ దిగేసినానా రోయాకి ఇంకెంత దూరం అని చూస్ తే కొంచెం దూరమే
ఆ
సర్లే నడుచుకుంటూ పోదాంలే అట్టా పోయిన మళ్ళీ మమ్మీకి ఫోన్ చేస్తే లోపలికి వెళ్ళాలా గుమ్మని ఆటో ఎక్ కు ఆటో వల్ల లోపల దింపమంటే దింపుతారు అనింది
ఆ
సరే అని ఆటో ఎక్కిన ఆటో ఎక్కితే వాడు ట్వంటీ తీసుకున్నాడు లోపల బోరా అంటే లోపలి బోల ఆపేసినాడు బయటే ఎంత తెలుసా మన కాలేజ్ మెయిన్ గేట్ నుంచి సర్కులర్ సర్కులర్ బాగ్ కూడా కాదులే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వరకు అంతే దూరం మల్ల ఆడ నుంచి ఆడికి ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు
ఏచ్చినోడు
నేను అంకుల్ మీరు లోపలి తీసుకుపోతారని ఎక్కినాను అంకుల్ ఆటో అంటే హాస్పిటల్ లోపలికి ఇప్పుడు పోవడం లేదమ్మా ఆటోలు అని చెప్తాడు
ఉ అక్కడ నీకు ఏ ఆటోలు కనిపిలేద లోపలికి పోయేది
ఆహా లేవు మధ్యాహ్నం ఎండా చానా ఎక్కుత చానా చేసింది ఇంగా నాకు ఏదైతే అది కానీలే అని ఇంగ ఎక్కింటే అట్లా చేసినాడు వాడు
హ్
ఇంగా సర్లే అని తిట్టుకుంట లోపలి పోయి ఎక్కడా వార్డు ఏది ఏ రూమ్ అని ఎతు వెతుక్కుంటా ఎత్తుక్కుంట మళ్ళా అది ఒక పది నిమిషాలు పట్టింది
ఉ నిన్న స్టార్టింగ్ మేము ఇక్కడికి వచ్చినత్ వచ్చినప్పుడు ఆ ఎక్కువ కాల్స్ మాట్లాడుతూ ఉన్నాను కదా అమ్మతో ఇంకా చన్ని అప్పుడప్పుడు చేసేది ఇంకా షూకాయ్ అప్పుడప్పుడు చేస్తాడు
హు
ఆ అదంతా చూసి మా వర్క్ చేసే ఆంటీ ఉంటది చూడు
బాయ్ ఫ్రెండ్ అనుకునిందా
ఆ అవున ఆది తీసుకపోయి ఓనర్ అంకల్ కి చెప్పింది దాని తర్వాత ఆ వీళ్ళతో ఒక సండే ఏమో ఓకే గార్డెన్ కెళ్ళినా వెళ్దాము అవున్ నీకా ఫోటో పెట్లేగ ఆ పెడతాలె జపనీస్ కేటరింగ్ కేమో వెళ్ళున్నాం అక్కడ వెళ్ళడానికి ఇంకా వచ్చాము ఫస్ట్ నాకు ఆ అంకుల్ అడిగినాడు ఎక్కడికి వెళ్ళారు అంటే ఇట్లా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వెళ్ళాం అంకుల్ అని చెప్పి చెప్తున్న
హా
ఆ అంకుల్ కి ఇంగ్లీష్ వచ్చిది కాబట్టి సరిపోతుందమ్మ
ఓహా
నార్మల్గా అయితే అట్లా కుదరదు ఆ అంకుల్ అడిగాడు అంటే మీ అంటే మీరేవరు అంటే ఎంత మంది ఉన్నారు అంటే ఇంకో నాలుగరు అబ్బాయిలు మా కాలేజీ అంటే దాంట్లో మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడ
అట్లెట్టా అడుగుతారు అయనా
ఆహా లేదు అంకుల్ నాకు అంత లేదు అంకుల్ అని చెప్పినవ అంకుల్ నమ్మలేదు ఉమ్ దాని తర్వాత సర్లే లెండి మీ ఇష్టాం అనుకొని గమ్మని ఉంటే మళ్ళీ ఎప్పుడో టాపిక్ వచ్చినప్పుడు అడిగాను అంకుల్ బాయ్ ఫ్రెండ్ మె మెయింటైన్ చేస